హలో
హలో
ఆ హలో
ఆ బాగున్నారా అండి.
ఆ బాగున్నామండి. మీరు బాగున్నారా!
ఆ బాగున్నామండి. మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి. నార్మలే అండి ఏం చేయట్లేదు
కి ఎగ్ రైస్, ఎగ్ కర్రీ, ఎగ్ బుజ్జు, ఇలాంటివంటే చాలా ఇష్టం అండి. మీ చుట్టుపక్కల కొంచెం నాయిస్ వస్తా ఉందాండి.
లేదండి.
ఆ
ఓకే అండి. నేను పక్కకు వెళ్తున్నా.
ఆ
ఇప్పుడు క్లారిటీగా ఉందాండి.
ఆ ఇప్పుడు కొంచెం వాయిస్ కట్ అయితా ఉందండి.
వాయిస్ కట్ అవుతుందా
ఆ
ఇప్పుడు క్లారిటీ వినిపిస్తు ఆ ఏయ్ ఆ ఎగ్ రైస్ ఎలా చేస్తారో చెప్పచ్చు కదండి.
ఆ ఫస్ట్ వచ్చేసి నీకు కావాల్సినవన్నీ కట్ చేసుకోవాలండి అంటే ఎగ్ రై ఎగ్ రైస్ లోకి ఆనియన్సు మిర్చి ఇంకా అవన్నీ పో పుదినుసులు కరివేపాకు అవన్నీ తీసుకోవాలి.
అవునండి
ఆ ఆ తర్వాత
మీ వాయిస్ కట్ కట్ వస్తుందండి.
అవునా ఇప్
మీ వయిస్ కట్ కట్ వస్తుందండి హా ఇప్పుడు క్లారిటీగా ఉందండి.
ఆ ఫస్ట్ ప్యాన్ తీసు కొని ఒకటి అందులోకి వేయాలని హలో
ఆ వినిపిస్తోందండి.
ఆ ప్యాన్ తీసుకొని అందులోకి వేయాలి దానిలో పో కర్వే పాకు పోపుదినుసులు అవన్నీ వేయాలి చూడండి ఫస్ట్ అవి ఫ్రై ఆనియన్స్ వేయాలి అలానే ఫస్ట్ అవి ఫ్రై అయిన తర్వాతా ఆ తర్వాత పచ్చిమిర్చి వేయాలి నీకు కావాలే టొమోటో కూడా వేయొచ్చండి.
అవునండి టమాటో కూడా వేస్తే బాగుంటుందండి.
ఆ అవునవును నీకు కావాలనుకుంటే టమోటా కూడా వేయొచ్చు ఆ తర్వాతా అ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ తీసుకోవాలండి నీకు ఎన్ని కావాలంటే అన్ని. ఎగ్స్ తీసుకొని ఎగ్స్ వేయాలి. రీ ఆ ఆ తర్వాత రైస్ ని చానా వేడిగా ఉంటే చల్లార్పుకోవాలండి.
ఓకే అండి.
చల్లార్పుకొని రైస్ అనేది అందులోకి వేసి మిక్స్ చేయాలండి బాగా లాస్ట్ లో మళ్ళీ గరం మసాలా చికెన్ మసాలా ఈ పౌడర్స్ అన్ని వేయాలండి.
అవునండి నాకు నాన్ వెజ్ కంటే వెజ్ అంటే ఎక్కువ ఇష్టాం అండి ఆ చిత్రాన్నం పులిహోర్ ఆ పప్ప అన్నం అలాంటివన్నీ నార్మల్గా అయితే చిత్రాంనం చాలా ఇష్టం తం మీకు చిత్రానం చేయడం వచ్చా
ఆ వచ్చేండి ఫస్ట్ మీకు కావాల్సినవన్నీ కట్ చేసుకోవాలి
అ
ఆ ఆనియన్సు టమోటో టాసు పచ్చిమిర్చిస్ అవన్నీ కట్ చేసి కోవాలి ఆ ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆ దానిలోకి ఫ్రై లోకి పసుపు ఇవేయాలి ఆ తర్వాత నీకీ కారం కావాలంటే ఆడించుకొని అందులోకి వేయాలి గ్రౌండ్ నట్స్ అన్ని వేయాలండి ఆ గొజ్జు తీసుకొని కల్పేయాలి అంతే
అవునండి చిత్రాన్నం చాలా బాగుంటుంది నాకు ఇంకా పులిహోర వచ్చండి ఇంకా ఆవెజ్ లో అయితే పప్ప అన్నం ఆ రసం ఆలూ ఫ్రై ఆలుూ ఫ్రై అయితే చాలా సింపుల్ అండి ఆలూస్ అన్నీ కట్ చేసుకుంటాము తర్వాత మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాం ఆలుూలో ఆనియన్స్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఫస్ట్ ఆ ఆయిల్ వేసుకొని కొంచెం ఆ జీలక ఆవాలు అదే పోపు కావాల్సినవి కరివేపాకు అవన్నీ వేసుకుంటాం అన్ మాట తర్వాత ఆనియన్స్ వేస్ కొన్ని ఫ్రై చేసి ఇంకా అందులోకి ఆల్ వ ఉప్పు, పసుపు వేస్తాము. తర్వాత ఆలుప్ చేసుకున్న ఆలు మిక్స్ చేస్తాం. అన్నమాట చేసాక మ్మ్ అ ఆలు తొందరగా బాయిల్, అయిపోత సో వాటర్ ఏం అవసరం లేదు. అలానే ఫ్రై చేసేస్తే
ఓకే ఆ
కారం కూడా వేసుకోవాలండి.
ఆ
గరం మసాలా, మనకు ఇష్టం. ఉంటే సో అంతే కొం చం ఫ్రై చేస్తే అయి పోతుంది.
ఆ అవన్నీ ఈజీయండి.
అవునండి. ఇంకా మ్మ్ ఇంకా మా నాన్ వెజ్ కూడా ఇష్టమే కానీ నాన్ వెజ్ కంటే ఎక్కువ వెజ్ తింటాను.
ఆ నేన్ కూడ్ నాన్ వెజే తిం టానండి.
బ్రేక్ ఫాస్ట్ ట్లో మీకేవ్ ఎక్కువ ఇష్టం అండి.
ఏమ్మాకీ దోసా ఇడ్లీ అలాంటివి ఇష్టమండి. ఆ ఇడ్లీ, సాంబార్ ఆ ఇంకా మీకు ఏమొచ్చండి. చేయడానికి
ఆ ఇంకా దోశ కూడా బాగేస్తానండి. నేను మీకు దోశలు వేయడం. వచ్చా
ఆ దోసలు కూడా వచ్చండి.
ఆ దోస, చట్నీ చాలా బాగుంటుందండి. ఆ
లాంటివి వచ్చా అండి.
ఆ వచ్చండి. పప్పుమ్, పప్పు చాలా సింపుల్ పప్పు ఫస్ట్ మనం కావాల్సిన కావాల్సినవన్నీ, ఆ కావాల్సినన్ని హ్మ్ లైక్ దాల్ మనకి కందిపప్పు యూస్ చేస్తాం. పప్పుకి సో దాల్ని వాష్ చేసుకొని కావాల్సినన్ని కుక్కర్ లోకి తీసుకుంటాము తర్వాత తా ఆ ఒక టూ త్రీ టమోటాస్ స్లైసెస్గా చేసుకొని కట్ చేసేసుకుంటాము ఇంకా పచ్చిమిిర్చి ఆ పసుపు ఉప్పు అందులో కేసేసి ఇంకా విజ్ వాటర్ కావల్సిన అన్ని వాటర్ పోసుకొని విజిల్స్ కి పెట్ట ట్టేస్తాం సో మనం పప్పుని బట్ టీ కావల్సినన్ని విజిల్స్ వచ్చాక దించేసుకొని పోపు వేసేసుకుంటాం
ఆ అంతే అండి
ఆ ఇంకా రసం కూడా కొంచెం సిమిలరే రసం కైతే అయితే ఫస్ట్ టమాటోస్ని బాయిల్ చేసుకుంటాము ఒక సైడ్ టమాటో రసం అయితే ఇంకా బాయిల్ చేసుకున్నాక పోపు వేసుకొని ఆ టమాటా టమో బాయిల్ చేసుకున్న టమోటోస్ ని మొత్తం అంటే మొత్తం రసం పిండేసుకోవాలన్నమాట అవి చల్లగా అయిపోయాక అవి అందులోకి పోపులోకి వేసేసి బాగా ఉడకనియాలి ఒకవేళ కావల్స్తే ఇంకా బెల్లది సైడ్ ఉంటంది కదా అది ర ం కూడా పోసుకోవచ్చు అన్నమాట దాంట్లోకి
ఓకే
అలా చేస్త తం మీరు కూడా అలానే చేస్త ఇస్తారండి
ఆ మేము కూడా అలా చేస్తామండి
అవునండి ఇంకా బ్రేక్ఫాస్ట్ లో అయితే నాకు కు మసాలా దోస ఆ ఉప్మా కూడా ఇష్టమ అండి నాకు చాలా సింపుల్గా అయి తుంది సేమియా ఉప్మా నార్మల్ ఉప్మా కూడా చాలా బాగుంటుంది
కానీ అవన్నీ చాలా సింపుల్ గా అయిపోతాయండి
ఆ అవునండి ఉగ్గాని కూడా చేయడం వచ్చు చ్చు ఉగ్గాని బజ్జీలు చాలా బాగుంటుందండి.
ఉగ్గాని ఎలా చేయడం వచ్చా అండి.
ఆ వచ్చండి ఉగ్గాని ఫస్ట్ ఫస్ట్ మనం ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి కట్ చేసుకుంటా టాము పోపెసేసి సీ అవన్ని ఆనియన్స్ వేస్తాం ఫస్టు అప్పు ఫస్ట్ చిల్లి వేసి ఫ్రై చేశాక ఆనియన్స్ వేసి అలానే టమాటా కూడా వేస్తాం సో అవి ఫ్రై అయిపోయగానే ఆ పచ్చిమిర్చి ఇంకా కావాలి అంటే కారం కోసం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాం అనమాట
ఆ
ఇంక సాల్ట్ పసుపు వేసుకున్నాక మనం సైడ్కి బొరుగుల్ని తడిపి పెట్టుకోవాలన్నమాట వాటర్ లో
ఆ ఓకే
పేట్టుకున్న బొరుగుల్ని ఈ మసాలా గుజ్జులోకేసి మిక్స్ చేసేస్తాం. ఇంకా పైన కొంచెం నిమ్మకాయ పిండుకున్నా లేకపోతే పప్పులు పొడి చల్లు కోని తిన్న చాలా బాగుంటుందండి ఆ ఇంకా ఏమేమేం రెసిపీస్ వచ్చ్ వచ్చండి మీకు
మాకా ఇంకా ఎగ్ కర్రీ ఎగ్ బుజ్జు ఇంకా రైసెస్ అన్నీ వచ్చండి. ఎగ్బుజ్ ఎలా చేయలో చెప్పాలా అండి.
ఆ చెప్పండి.
చేయాలండి నీకు ఎన్ని కావాలో అన్ని
ఆ
ఆ తర్వాత ఇలానే ఆనియన్స్ టమోటాస్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఆ అది కట్చేసుకొని అవి పాపు పెట్టాలండి పాప్ పెట్టి ఆ తర్వాత మనం ఎగ్స్ ఎగ్స్ బాయిల్ చేసింటాం పదా ఆవి కట్ చేసు కొవాలండి చిన్న చిన్నగా ఆ ఎగస్ ని అందులోకి వేయాలండి అందులోకి వేసి బాగా మిక్స్ చేసి ఇ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి బాగా ఉంటుంది రెసిపీ చాలా
అవునండి
తిన్నారా అండి
ఆ ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు తినలేదండి నార్మల్ ఎగ్స్ బ్రేక్ చేసి ఫ్రై చేస్తారు కదా అది తిన్నామండి ఇలా ఇప్పుడు తినలేదు
ఆ ఇలా ట్రై చేయండి బాగుంటది
కచ్చితంగా ట్రై చేస్తామండి చపాతీలోకి అందులోకి బాగుంటుంది కదా అ అవునండి
ఉండేది కూడా బాగుంటుందండి అండి అది కూడా సేమ్ ఇలానేమంటే దానికి
అవునండి పచ్చకారం మేము కూడా టూ టైప్స్ చేసుకుంటాం ఒకసారి పచ్చికారం వేసి చేస్తాము ఇంకోసారి నార్మల్ ఆ రెడ్ చిల్లి
ఆ అవునండి ఆ మీకు ఆ రెండింటిలో ఏదంటే ఇష్టం అండి
ఎక్కువ రెడ్ చిల్లీది ఇష్టమండి అది చపాతిలో క్కనివ్వండి రైస్ లో కా కానివ్వండి చాలా బాగుంటుంది
ఆ
మీకేది ఇష్టం అండి
మాకి గ్రీన్ దండి
ఓ మీకు అదే అలవాట అయింది చిన్నప్పటి నుంచి
ఆ అవునండి నేను దానికంటే ఇదే గ్రీన్ ఇదే బాగా తింటనండి రెడ్ కంటే
అవునా ఓకే అది కూడా బాగుంటుందండి అది కూడా నేను కూడా తింటా కానీ నాకు దానికంటే రెడ్ దంటే ఎక్కువ ఇష్టం
ఆ సరే అండి బాయ్
బాయ్
ఆ